హలో
వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది.
మ్
మ్
నీళ్ళు ఆగపోయినాయి అమ్మా మ్
ఇంక మా ఇంటి దగ్గరే నిన్న అంతా క్లీన్ చేశారన్నమాట. ట్యూస్డే అయినా సరే ఏంటి మొక్కలవి తీయకూడదు అంటారు కదా?
అవును
ఇంకా ఏంటి మాకు అతను ఎప్పుడు దొరకడు అన్నమాట. మొత్తం క్లీన్ చేసి అతను కూడా దొరకాలి కదా? ఆ వాళ్ళు అతను అయితే బాగా క్లీన్ చేస్తాడు ఇవి మా డాడీ సరే ట్యూస్డే అయినా పర్లేదని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా అన్నీ కొట్టించేసారు అన్నమాట. మా ఇంటి దగ్గర కరవేపాకు, గోరింటకు చెట్లు. అవన్నీ సగం సగం కొట్టేసారు. మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా
ఎప్పటికి ఈ రోజు చేసారా? నిన్న
ఆ నిన్న చేసాము. ఇంకా మా ఇంటి దగ్గర వంకాయ మొక్కలు ఎక్కువ మా ఇంటి దగ్గర మల్లెపూ చెట్లే ఉన్నాయన్నమాట ఎక్కువ అవి చాలా తుప్పులాగా పెరిగిపోయిందని చెప్పి మొత్తం కొట్టేశారు. అది ముందు నీడలా ఉండది. అలా ఉంటే బాగుంటది కదా? వద్దు వద్దంటే లేదు వర్షాలు అవుతున్నాయి కదా ఇప్పుడు మొక్కలు పెరుగుతాయి. అని జెప్పి ఇంకా కొట్టే సారు ఇంకా ఆ కొట్టే సారు.
అయ్యో, అయినా ఇప్పుడెక్కడుంది గా సీజన్
ఆ సీజన్ అయిపోయింది. ఇంకా అయినా సీజన్ ఉన్నప్పుడు కూడా మాకు తక్కువే వచ్చేవి పూలు ఎక్కువ వచ్చేవి కాదు.
అవీ ఈ పీకాలే ఏంటీ ఆకి పీకేత్తే రాస్పే మొగ్గులు ఎక్కువ
హూమ్ అవును మా నాన్నమ్మ గూడా అలాగే వచ్చినప్పుడల్లా ఆకుల్ పీకేద్ది మళ్ళినేమో ఏంటీ మల్లె పూలు మా అత్త గన్ చెప్పి కోసుకొని పట్టుకెళ్తది
అవున్ అవీ ఆకి ఆకుల్ పీకే కొల్దీ కోవా ఆ పూలోస్ అదే పోతొస్తదీ అది అంత
ఆమ్ ఇంగా మేమ్ ఉండుండి దగ్గర అయితే డీ ఎ అక్కడయితే పొలాలు ఉంటాయ్ కదా పొలాలు కోక్కోకాయ చెట్లూ ఇంగ చాలా ఉన్ డి అన్మాట అక్కడ ఇంక పక్కనే చెరువు ఆ పక్కనే స్కూల్ అన్మాట మాది నే స్కూల్ కు వెళ్ళేటప్పుడు అయితే నడుచుకొని వెళ్ళి నడుచుకొని ఒచ్చేసేదా
ఊ హలో హలో హలో అ